బస్
ఆఁ
ఎంతసేపు వేయిట్ చేయలేదు నేనేమో చేసా అయిపోయిందది వేస్ట్ అయిందొకటి.
అసలు నా దాంట్లో ఏది రిఫ్రెష్ నాది వస్తుంది, మళ్ళ బ్యాక్ పోతాన్నయి. ఎందుకో వేస్ట్ అయితున్నై నాయిగూడ. పోతే పోనీలే ఇంట్రెస్ట్ లేదు చెప్పు. మళ్ల ఫస్ట్ నుంచి మనం అది చేస్తే ఇంకోసారి మనకి ఛాన్స్ ఉంటది. మళ్ళ అది మొత్తం డిలీట్ చేసి, మళ్ళా మనం కొత్తగా స్టార్ట్ చేస్తె క ఆఁ అర్ధం గాలే
టైం లేదు కదనే దానికి అంటున్నా.
అదే మరి రేపే లాస్ట్ ఇంకేముంది అండ్ల. నీకు రాలేద మెసేజ్ ఏమి? చ పా చఛపాాలేకు ద చూపాాలే అర్ధం గాలే నీక్కూడ రేపేనా? ానా వఖాగి పసి అ చాల అ మ ఫ తెలో ఎన్నేనాయి మరి
నా దాంట్లోనా తూవలో ఏమో అయినాయి
ఆఓహో
ఆ
అ
ఏ అయినా ఇంట్రెస్ట్ అనిపించలేదు కావన్నీ అంటే
పడతలే ట్వెల్వ్ చేసినవ్ గా
అవి కారక
మీ దాంట్లో గ్రీన్ లో సబ్మిషన్ వ్యాలిడేషన్ అని ఎన్ని ఉన్నాయి అసంటట్
ఈ మోననింత
అవును ట్టే పడతాయి మళ్ళా మధ్యలో చెకింగ్ అనుకున్నా ఉన్న చూడు చెక్కింగ్ అని బ్రౌన్ కలర్ లో పడుతుంది అది వేస్ట్ అయినట్టే
ఆహా ఏమని అంతగా అబ్జర్వ్ చేయలే
అద ఏ అంటారు నువ్ అట్లో ఉంటేనే పడుతుంది మరి చూ అది ఓన్లీ సబ్మిషన్ అ గ్రీన్ లో పడితేనే అవి ఎన్ని టాస్క్లు అయినాయి అలాంటి దాంట్లో దాన్ని బట్టి తెలిదు వేస్ట్ అయినయి వేస్ట్ అయినట్టే ఇగ నా దాంట్లో ఏం అంటే అన్ని వస్తున్నాయి వస్తుంది సబ్మిన్ అనీ పడుతుంది మళ ఒక ఫైవ్ మినిట్ తర్వాత మళ్ళా పోతుంది ఆది నాక అంత ఇంట్రెస్ట్ రావట్లేదు దాని మీద
ఫోన్ ప్రాబ్లం అనుకుంటా కదా నిది
ఏం ప్రాబ్లం అది మొత్తానికి డిలీట్ చేసేసి మళ్ళీ ఒకసారి చేస్తే వస్తుంది మత్తాం క్లియర్ చేస్తే బ అయ్యా నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది అందుకే ఏం చేయట్లేదుగా నువ్వు ఎట్లా సగం
సౌమ్యడ అతుంది ఆఫీస్ కి పోతుందంటే అమ్మగారు చెయ్యంటే సీరియస్ యితాంది అది నా మీదకే
మళ్ళీ మీ అక్కకా మా తమ్ముడు చెప్దాం అనుకున్న గాని మళ్ళీమైనా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అయితే కావచ్చుని మళ్ళీ నేను ఎవరికి చెప్పలే ఇగ
ఏం ప్రాబ్లం కాదట
ఏ మార్నింగ్ బుద్ధగా కాదు మనిషికి ఫోటో చేసేది మరి నువ్వు అన్ని సార్లు ఎట్లా చేసినావు మీ అక్కకి ఇంకా ం ఒక చా ఇంకాక పాప కా ఇట్క క
మొన్న నే ఫోర్ టైమ్స్ చేసిన మళ్ళీ రెండు సార్లు ఏమో చేసిన నేనే ఎందుకట్లా చేస్తునో మాట్లాడవచ్చ కదా అని అంటే ఇరవై
ప టబ్ట్జే పూ అ ప
అంతే
అట్లా మ నాకు చేసినవ్ గా నాలుగు సార్లు మూడు సార్లు అ అే మ చాయ ని పి త వకు క బచగాని ఒకవేళు పడితేం లే చూసుకోకసారి మంచిగానేందు మెసేజ్ వస్తాది కావచ్చు రేప్ మల్ల
వస్తది కావచ్చు
మ్మ్ ఏందో చాన్స్ వలేసుకో నాక్ అంటే ఇంట్రెస్ట్ దుబ్బింది దాని మీద ఉమ్ ఉమ్ నువ్ తింటున్నప్పుడు ఆటో పోయింది అర్ధం గాలే ఎక్ తుంది నీది మై మెసేజ్ జేయలే మధ్యాహ్నం ఫోన్ జేసింది మాట్లాడుండే ఏ లేదు అదే అడుగుతుంది ఫీజు ఏదో అడుగుతుండగా సారు అని అంటే అవును అది ఓన్లీ డిటైల్స్ పంపియలేదంట అది పంపి స్త అని చెప్పింది అదే మనీ కొట్టమంటాండు కొట్టలా వద్దా అని అడిగింది అయితే నీ ఇష్టముంటే కొట్టు ఒకవేళ సార్ మళ్ళీ అడుగుతే కొడుదువులే నేనన్న ఉమ్ వాడంతే నేను అసలు చిరాపుడతది వాని చూస్తే డబ్బులు అయితే పర్ఫెక్ట్ తీసుకు కుంటడు గానీ ఏం అంత పర్ఫెక్ట్ జేయడు మళ్ళ ఎగ్జామ్ గావాలి గానే అది కూడా అదే అంటాంది ఎందుకు ఐడి కార్డ్ అవసరా మనకు అంటుంది ఏ ఎగ్జామ్ కు వద్దానే ఎగ్జామ్ పోయేలోప్ తీసుకొని పోవద్దా పోనిత్తడా నిన్నేమన్న ఉమ్ ఉమ్ నేను రీజన్ దాని గురించి కొట్టిన వాడికి లేకపోతే కొట్టకపోదును కుయ్యే కొట్టినా ఫోన్లు జేత్తాండు మరి నాకు చిరాగ్ పుడతది ఫోన్లు జేసి మళ్ళ తిడతడు వాడు
ఆ నాకు చెయ్యాలే చేత్తడు గావచ్చు నా గూడా వే
చేత్తడు కొట్టేసేయ్ ఇగ మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు నాకు కానీ వాళ్ళ వైఫ్ ఫీలైతది మళ్ళ అంతే కొట్టేసిన
కొట్టాలే నేను గూడా కోడు త కొంచెం అయినాంకా నా అకౌంట్ పని చేస్తలేదు పైసలు కట్ అయితున్నాయి
ఉమ్ ఉమ్ హా హూ చూద్దాం చాట్ ఏం వస్తుంది ఐడి వస్ థర్టీ వన్ ఇడస్ ఆ ఎవరొత్తరే అవును ముగ్గురం బోదాం ఉమ్ వాయిస్ కట్ కట్ వస్తుంది నీది ఉమ్ ఉమ్ ఏ పతు దో ఎకి కాాలరిబ నాలి ాగా నాలే
క్కల్లు మాసుకొచ్చి వత్త అయిపోతదిగ
తెచ్చుకుంటే బాగ్ ఏదో ఒకటి రెండుకొనే లే లెవెన్ కళా టెన్ బస్ క వస్తాను నేను టెన్ కి బస్సుకు వస్తా మీరయితే రండి అక్కడ అందరం కలిసిపోదాం డైరెక్ట్ గా నేను అక్కడ వస్తా ఎక్కడ బస్ బస్ ఎక్కీ లేవెన్ నెంబర్ బస్ ఎక్కితే ఆడ దిగుతా మీరే ఇయ్య రావాలి వరంగల్ బస్ వరంగల్ పోయటియి ఉండవానే మీ ఊరీ నుంచి వరంగల్ కైతే డైరెక్ట్ బస్కిళడు హనుమకొండకేతే బస్ దొరకదు కదా మీరు ముందే బయల్దేరుండ్రీ మళ్ళా నేను అక్కడ అంతసేపు ఆగాలంటే ఆగను ఉమ్ నేను బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తా అ మేం ముందే ఎక్కాలి కొంచెం మీ వన్ అవర్ అవతాధిగా అది జో జో కేవ్ కాడా ది గీపోతే బెటర్ అక్కడ నుంచి బసెస్ ఉంటాయి మళ్ళీ దానికి
అవునవును
అది అక్కడ దిగిపోతే అయిపోతది కేయలో దిగిపోతే ఆడ నుంచి లెవెన్ నెంబర్ బస్సులు వస్తాయి నేను అటు నుంచి వ స్తా నాకు తెలిసి పనీ కలవడం అవదు కానీ బసులయితే ఉంటాయి ఉమ్ నువ్వే ఇగ మీదీ ఎట్టు నుంచి వస్తది బసు ఈ ఇట్ నుంచి వస్తాయి ములుగు రోడ్డు ములుగు అబాబె అక్కడ దిగేయ్వే ములుగు బ్రాసలా ములుగు మీరు ను డై డైరెక్ట్ గా హన్మకొండ బస్ స్టాండ్ కు వెళ్ళకుండా ములుగు కాస ఉంటది చూడు మనం ఒక్కోసారి అక్కడ అంట్రాజోడ ములుగు వచ్చింది అని అక్కడ లెవెన్ నెంబర్ బస్సెస్ వస్తే ఆ లెవెన్ నెంబర్ బస్సులు వస్తా ఆ లెవెన్ నెం బస్ ఎక్కి వచ్చేతన లేపోతే హనుమాకో పోయినావ్ అనుకో స్టేషన్ కి మళ్ళ ఇబంది అవుంది ఆడ నుంచి బస్సు దొరకవ్
అవు మళ్ళా ఆటో వస్తది
అ బర్ డైరెక్ట్ గా గడ్డ పలు తెచ్చలేకపోతుది అక్కడక వచ్చి నువ్వు అక్కడ ఉమ్ ఆడ నుంచి అడిగిపోవాలంటే కష్టం అయితది ఆ
ఎవకి ఫస్ట్ ఇయరొ
ఆ సెకెండ్ ఇయర్ వాల్లగ్గుడా
ఫోర్తియర్ వాళ్లొస్
ఏ వస్తలేరం టా నా అంటే పోతారట ఇద్దరు ముగ్గురు అట్ల అంతే
ఏమో నడిషినబ్బుడు రష్మిక ఫోన్ జెయ్ అన్నది ఫోన్ చేస్తలే అని చెప్పిన్
ఆహా మళ్ళా జెయ్యి అనా వద్దా ఇగ
వద్దులే ఇగ నీ ఇష్టం చేత్తే జెయ్ లేదం రేపుందిగా ఛాన్సు రేపు ఖాళీగే ఉంటలే ఇంకెన్నున్నాయ్ నీకు టాస్కు
ఏమో చూత్తా ఇప్పుడు కట్
రేప్ జెయ్ ఇగ
ఆ సరే
స